అ
ఆ నమస్తే అండి. బాగున్నారా అండి?
బాగున్నారా మీరు
ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నా రండి?
ఆ ఏమంటన్నారు?
ఏం చేస్తున్నారండి?
ఆహ ఏం లేదు. ఇప్పుడే పనులు చేస్తుండే. ఉన్నాను. కూర్చొని.
ఆ అంటే ఎక్కన్నా ఊరెళ్ళారు. మీ మేం లేదండి. మొన్న మాకు ఇక్కడ గరిగాం అనుంటదండి. పల్లటూరు. ఆయితే అక్కడికె వెళ్ళామండి. అక్కడ, చాలా బాగుంటది లే. క్రిషన్ అదే ఆడ భీమన్న దేవుడు ఉన్ ఉంటడండి. అయితే, దాన్ని ఆ గిరిజనులు సాంప్రదాయంగా చాలా బా అగా ఆ పూజలు నిర్వహించుకుంటారు. వాళ్ళ కులదైవంగా ముకుతుంటారు. అన్న దేవున్ని లన్న దేవున్ ని చూస్
ఆ లేదు లేదు మేము పో వెను వెళ్ళలేదు అటు మరి
ఆ అట్టగాదు. మీరెప్పుడన్నా గిట్లా సిర్పుర, ఆ అలో సిర్పూర్ గిట్ల అటెళ్తారు కదండి! హలో ఆ సిర్పూర్ గిట్ల ఎళ్ళినప్పుడు, ఆ సిర్పూర్ అట్ వెళ్ళినప్పుడు అక్కడ బి మన్న దేవుడు ఉంటాడు కదండి అట్లా వెళ్లారా ఎప్పుడన్న
ఆ లేదు లేదు వెళ్ళం లేదు ఓన్లీ హనుమాన్ టెంపుల్ ఉన్నది టోంకని టోంకనికివళ అంతే
ఆ టోంకిల్ ఏంటిది ఆ ఆంజనేయ టెం
అంజన్నడు బలాన్ని
ఊ ఆటో వానికి మిమిత్ర ప్రత్యేకత ఏంటండి అది ఎలా వచ్చింది అక్కడ ప్రతిష్ఠించారా లేకపోతే ఎవరన్నా వి రాని తీసు ఖచ్చు పెట్టారు
ఏమో ఇగ దాని గురించి నాకు అంత ఐడియా లేదు
నాకైతే ఒకసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు
ఆహా
అయితే ఆ గుడి కెళ్ళినం ఇప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు కదండి వాళ్ళు ఏమని చెప్పారంటే అక్కడ అది ఒకా గంగ ఉం అదే కదా అండి అటు వెళ్లేేటప్పుడు ఆ గంగలోకి వెళ్ళంటా దేవుడు ఇట్లా కొట్టుకొని వచ్చిండంట అచ్చేటప్పుడు బాగా ప్రవాహ ప్రవాహం పెద్దగా ఉన్నప్పుడు తన వి ఇట్లా అడ్డుగా ఉ ముందేనంట ఉండడం వల్ల ఆ గంగా అనేది అక్కడికే ఆగిపోయిందంట అందుకనే ఏమి ఏ గుళ్ళు చూసిన తూర్పు ముఖం ఉంటాయండి కానీ ఇది మాత్రం ఇలా ఉంటుంది ఎప్పుడన్నా అబ్జర్వేషన్ చేశారా అండి
ఆ లేదు లేదు గంగా
గంగా సైడ్ చూసి కుంటూ ఉంటది అన్నట్టు ఏన్నా తూపర్ల దేవుడు అడ్డుకునే విధంగా ఉంటాడన్నట్టు
అవునా ఏమో న అంతా గమనించలే ఇ నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడాలి మరి
ఆ ఏలా ఆ మ్ మ్ బయట ఆ అయితే ఆళ ఉ ఉంటదండి అడ బాగుంటదిచ్చుకు దాని కూడా లోకేషన్ కూడా
అవునా లొకేషన్ బాగుంటది అది
కా కా బ్యాంక్ అరే తడ కల్ బయట ఆ
అదే అదే బాగుంటంది గంగాతో
అవును బ ఉంటా ఆ అయితే అలా ఉంటందా ఇంకాండి ఇరిే ఇది ఇంపార్టెంట్ కాళ్ళు ఉన్నద అయితే ఓకే అయితే ఇంకా అండి మీరు ఏం చేస్తునండి
పండుగలే పండుగలు వస్తే పండుగలు చేస్తామ అన్నట్టు
చిక్ అయితే మీకు అవి ఏంటిది ఎ నోములు అవైమన్నా ఉంటాయి కద తీసుకుంటాండి
ఆహా దీపావళి ఉన్నప్పుడు అప్పుడు నోములు చేస్త ట
ఇకున్నా బళన్నా
ఆ ఉన్నాయి్ మా అత్తవారి అ మా అత్తవస అత్తవ వాళ్ళ సైడ్ మా అమ్మ వాళ్ళ సాయ కేదారేశ్వరి వ్రతం మంటల్ దార
కేదారేశ్వర్ంద
ఆ ఉంది ఉంది
అ ముందిన అదే పూజ ఎలా ఎ
అది ముందు ఏం తినక
ఉపవాసం ఉంటారా అండి ఏం తినం కుంటూ ఉపవాసం ఉండి దేవుణ్ణి
ఆ పూజ చేసినాక తినొచ్చు అట్లా అని పూజ చేయకుండా వంట చేసి
అంటే ఇట్లా పరమాన్నము ఏమన్నా వండుతరా అండి
ఆ వంటలు చెయ్యాలియా ఆ రోజు దేవున్కి నైవేద్యం బెట్టేటడానికి ఆ అప్పాలు గారెలు పూరిలు పాశము
ఆ దేవునికి సంబంధించి ఆకులు అవి ఏమన్నా ఉంటే ఇట్లా అంటే కేదారేశ్వరుణ్ణా అనేది ఇరవై ఒక్క రోజు ఇట్లా ఉంట గ అదా అండి
అవును అయ్యో ఇరవై ఒక్క రోజు ఆకు లు గావాలి ఉంటది
ఆ
ఇరవై ఒక ఆకు గావాల ఉంటది అని ఇరవై ఒక్క కూరగాయలు ఏమైనా కావాల ఉంటది ఇరవై ఒక కూరగాయలతోని కూర చేసిడు ఉంటది ఆ రోజు స్పెషలీ అదే ఉంటది అవును హ ఇరవై ఒక రగాల కూరగాయల్ దే జేయాలి మళ్ళ ఇదా నార్మల్ కూరా జెస్తారు
ఆ
ఆ మళ్ళా అప్పాలు ఇరవై ఒక రకము అప్పాలు ఇరవై ఒకటి అ ప్పాలు చేస్తారు అన్నట్టు ఐద్ దేవునికి బెడతారు
ఇంకా పూజ మీద ఎవరైనా చుట్టాలు ఇట్లా వస్తార అండి మీకు మీ వాళ్ళు
ఆ ఇగ ముందు చాలా వస్తుండే అంటు అంటారు అ అంటుండే అన్న ముందు ఉంటే అందరు వచ్చి పూజ వ్రతం వ్రతం చెస్తారు కానీ ఇప్పుడు ఇగ చాలా మంది తక్కువ అయిపోయిండు అంతా అస్తలేరా అన అండ్ ఇప్పుడు కొందరు టచ్ ని పూజ చేస్ కొని పోల్తారు వెల్తుంటారు సాయంత్రం కేదారేశ్వరి వత్రము సదువుతారు అందరు ఆ ఒక గంట దనక పూజ ఉంటది పూజ జె
అంటే అవి కథలు ఉంటాయా అండి
కాథలు హ అయిదు రకాలే కథలు ఉంటాయి అన్నట్టు
ఆ
ఆ కథలు చదువుతారు వాళ్ళు పెద్దోళ్ళు
ఓ
అది ఎందుకు వ్రతం చేస్తారు దేని గురించి చేస్తారు అని ఆ కథలా చెప్తారు వాళ్లు అటన్ని
ఆ
అవును
అంటే దానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్న
అన్ని ఉంటాయి మనము ఎట్లా ఎలా పూజ చేయాలి ఆ పూజకు ఏమేమి బెట్టాలి అయన్నీ అలా కథలా ఉంటాయి అన్నాడు కథలా చెప్ త్తారు అన్నట్టు
ఆ
హ ఏమేం నైవేద్యం బెట్టాలి దేవునికి అవును
దేవునికి పెట్టి నైవేద్యాలు అవన్నీ ఉంటాయ్ అన్న
ఉంటె అన్ని ఉంటాయ్
ఆ
ఆ ఆడి బిడ్డా ఇంక ఒకటి ఉంటది అన్నట్టు నైవేద్యం
ఆ ఏవరికన్నీట్లా అచ్చిన వాళ్ళలకు వాయనం లాగేమన్న ఇస్తరా అండి
ఆ లేదు అట్ ట్లా ఇయ్యారు ఏమి ఇంక
అట్లియ్యార
భోజనం చేసి వెళ్ళ వెళ్ళు అంటరు ఆ భోజనం జేషి వెళ్తారు అన్నట్టు
ఇలా అంటే గ ఉమ్ ఎతుకండు ఎప్పుడేత్ ఉంట్రండి ద్దున ఎత్తుకుంట్ర
క్స్ట్ డే మార్నింగు ఇగ స్నానం జెషి రెడీ అయ్యి అయ్ దండాలు ఉంటాయన్నట్ ట్టు ఆ దండలు కట్టుకొని నైవేద్యం దేవునికి పెడ్తాం గదా
ఉ
తింటరన్నట్టు దండలు గట్టుకొని
ఆ
అని అది గుడా చాలా జాగ్రద్దగా ఉంటారన్నట్టు అది మనం తినేటప్పుడు చేతులు ఉంటాయ్గద చేతులు ఎక్కడంటే అక్కడ కడుక్కోకూడదు అన్నట్టు
దాన్కి ఒక గుంటలాగ ఏమన్నాదవుతారాడి
ఆ ఒక మొత్తం చేతులు కానీ ఏమన్న అల్లా ఎక్కడ ప్రసాదం ఉంచతె దాన్ని అన్ని కడిగి లీళ్ళు ఒక జాగాలో ఉంచి ఇక గుంటగాడ తవ్వి పోస్తరన్నట్టు ముందు అంటే బా గోదారిలో పోశస్ స్తుండే అవి గని ఇప్పుడు గోదారికి పోక ఇంటి కాడనె
ఉ
అ తవ్వి దాన్లోనే పోస్తున్నారన్నట్టు
అ
మీకున్నయా మరట్ల వ్రతాలుగింతే మన
ఆ మాకున్నయ్ మాకున్నది గని మమ్మ వాళ్ళకు ఉంటయండి కాదంటే మేమూ ఎప్పుడన్ ఎప్పుడన్నా ఒకసారి ఎళ్తం అంటే హెల్త్ రండి మామ్మ వాళ్ళంటికెళ్ళే మేముట్ ఆడ ఉమ్ పూజలవ్వి పాల్గొని ఆ రోజంతా అక్కడే దేవుడికి కావాల్సినన్ని చేస్కోని ఒచ్చేస్తం
ఔనా అంటరు గ పస్ ప్పు రాశి ఆ వెళ్ళద్దు ఇంకో నెక్స్ క్స్ట్ డే వెళ్ళాలి అంటరు గదా
అ మాకు అక్కడ జక్కడికాడి గౌరమ్మ అని ఉంటదండి అది ఆడబిడ్డలకే ఇస్తరండి అట్ల వేరే వాళ్ళకేవర్ ఇవ్వాలండి ఆడుబిడ్డల్ కిజ్ ఇస్ స్తారు అది ప్రత్యేకంగా మాకే ఉంటందన్నట్టు ట్టు అలా ఆ అలాగే కోవడం జరుగుతుంది బాగా అనిపిస్తుందండి ఆ రోజు మాత్ త్రం దేవుడిది కాబట్టిగా ఓకే అండి ఆ థ్యాంక్ కీవండి
ఓకే థ్యాంక్ యూ సరే ఒకే